హలో ఆ నీకు హలో నీకు నీకు మంచి మమ్ మెమొరబుల్ మూమెంట్ ఏమన్నా తెల ఆ తీసు స్కూల్ డేస్ లో ఉన్నాయా
స్కూల్ డేస్ లో మేము అదే మీ ఇప్పుడు ఏమి సడన్ గా స్కూల్ డేస్ గుర్తుకొస్తున్నాయి
స్కూల్ డేస్ అంటే మా మన ఫ్రెండ్స్ మా మా నేనైతే మా మా ఫ్రెండ్స్ తో మంచి మాట్లాడు కుంటా అండి ఆ బయట తిరుగుతాంటి ఆడుకుంటాంటి
ఉ మాకు కూడా చాలా ఉన్నాయి అట్లాంటివన్నీ అసలు మా స్కూల్లొ మా అంతా అంటే అది నిజమో అపద్ధమో అట్లా తెలీదు కానీ మాకంతా మంచీ హర్రర్ స్టోరీస్ చెప్తాండ్రి అన్నమాట మా ఫ్రెండ్స్ వాళ్లు ఊర్లో జరిగిండే రియల్ ఇన్స్ టెన్స్ అనీ అట్లాంటివన్ని చెప్తారు వాళ్ళు కాని అవి నిజమో అపద్దమో తెలీదు కానీ అప్ ఇప్పుడు నమ్ము తాంటి నేను నమ్ముతాంటి భయపడతాంటి ఇంట్లో తిట్టించుకుంటాంటి ఇట్లాంటివన్నీ జరుగుతాండే
ఊ నాక్ కూడ మా మేము ఆ మా నైట్ ఆమ్ మేము మస్ టెన్ మా దగ్గర సెల్ ఉండదు కదా రా హాస్టల్లో మేము కూడా స్టోరీస్ చెప్పుకుంటాంటిమి ఆ హాస్టల్లో మంచి స్టోరీ చెప్కుంటాటిమి మేమ్ కూడ రియలిన్ రియల్ ఇన్సిడెన్స్ చెప్ కుంటాన్టిమి.
ఊ
ఊ అవేరియస్టిక్ గా ఉండవు ఉండకపోవ్ ఉండకపోగా కానీ నమ్ముతాంటి నేను ఊ ఇంక అవీ ఆపద్ధాలన్ తెల్సు తో కానీ విండానికి బాంటాన్డే కాబట్టి కి వింటాంటి బాగ మంచిగ ఎంజాయ్ చేస్ సంటే
ఇంకా మా మేమ్ మా సు స్కూల్లో ఉన్నప్పుడు అంటే మా స్కూలు మా మా చేను ఫాము ఆ దానికి దగ్గర అన్నమాట
అవున్లే
ఒక్సారి మేము మా ఫ్రెండ్స్ అందరు కల్సీ మా చేన్ లోకకే చింతకాయల్ పిక్కొచ్చుకుందామన్ పోయినామన్మాట తెల్సా నీక్ చింతకాయ్లంటే ఫస్టూ ఆ ఆ అదె పొయ్నాము. ఒకసారి ఆ నేనే చెప్పిన అనమాట అది మా చెట్టే పొదండి పోయి పిక్కోనొద్దాం అట్లా ఇట్లా అని
ఊ
అందరూ పోయినారు ఇంక మా క్లాస్ వాళ్ళు చెట్టు ఎక్కి పీకిస్తా ఉన్నారు. రూ మేము కింద తీసుకుంటాన్నాం అనమా అప్పుడు కరెక్ట్ గా మా తాత అచ్చి. నాడు. చూసుకో ఇం నేనే భయపడి నేనే పరిగెడతాను అటు నుంచి ఇంకా వీళ్ళు చూసి తె కొంతమంది చెట్లు కొంతమంది కింద అవి కట్టుకొని మా తాత కట్ ట్టి తీసుకొని వచ్చినాడు ఉరికినం అందరం స్కూల్లోకి. ఆ రోజు ఎట్లా తిప్పిచ్చి తిప్ప బీజ కొట్నాడు మా తాతే. అసలు నేనే వేరే వాళ్ళ చేన్లో. దొంగతనం పోయినాను, పోయి దొరికిపోయినట్టు వచ్చేసినా అనుంచి. అది అది అసలు ఇప్పుడుకు‌మర్చిపోం మేము హు
ఇది బాగుంది వినడానికి‌‌. నాకే నవ్వు వస్తుంది అది. మీ మీ సొం మీ సొంతం చెట్లో.
ఆ ఇంకా పాపం మా ఫ్రెండ్స్ అయితే. ఇట్లలో దాక్కున్నారు అసలు ఆరోజు.
హు కానీ మా అప్పుడే బాగుంటాండె ఇట్లా ఏ ఇట్లా ఏమి రాకొకుండా ఉంటాంటే ఇట్లా జాబ్ జాబ్ తెచ్చుకోవాలని టెన్షన్ లేకుండా ఉంటా.
ఆ మంచిగానే ఉంటాండ ప్లస్ అప్పుడు ఉన్న ఉన్నవి కొంచెం జన్యూన్ అనమాట‌. ఫ్రెండ్షిప్స్ ఇప్పుడంతా ఫేక్ ఫ్రెండ్స్ ఫేక్ ఫ్రెండ్స్.
ఉ ఇప్పుడుంతా ఫేక్ ఫ్రెండ్స్ నిజంగానే.
ఆ ఇప్పుడు నీతో మాట్లాడతాన్నా నువ్వే ఫేక్ ఫ్రెండ్ అయిండొచ్చు ఎవరు చెప్తాం చెప్.
హు‌‌ అవును అది కూడా కరెక్ట్. అంతె కదా.
నీకు అనిపించిందా మరి నేను ఫేక్ ఫ్రెండ్ అని.
ఆ అల అని కాదు ఎట్ల అయితే అట్లా. తెలియకుండా ఎట్లా అంటాం. తెలియకుండానే ఎలా అంటాం ఏమన్నా ఇట్లా ఫ్రాడ్ చేసి తింటే అనచ్చు.
ఊ ఇంకా మరి మీ మీ ఫ్రెండ్స్ ఎప్పుడు రియూనియన్ అట్ల ఎం ప్లాన్ చేయలేదా మరి
నం రీసెంట్ గనే మాది గెట్టుగెల్ పార్టీ చేసుకున్నాం మేం వెళ్ళి
ఆ
మొత్తం మా మా మత్ మొత్తం అంతా మా ఫ్రెండ్స్సే వచ్చిన్నారు. అంటే బాయ్స్ వచ్చిన్నారు.
ఆహా
ఊ అందరం ఆ మేము చికెన్ చేసుకున్నాము జ్యూస్ జ్యూసులు తెచ్చుకొని జ్యూసులు తాగ్నాము. ఇంకా కొంచేపున్న ఆ ఆన్లైన్ గేమ్స్ ఆడినాము రీల్స్ టిక్ టాక్ వీడియోస్ చేసినాము
ఉహు
ఇంకా నైట్ అంతా మ్యూజిక్ పెట్టుకొని డ్యాన్స్లు వేసినాము అలా
ఓ ఇట్లావన్నీ చేస్తారా గెట్ టుగెదర్ అంటే అంటే మీరు అబ్బా మా త్రమ లేకపోతే అమ్మాయిలు అబ్ లు అందరూ పోయినారా
ఏదు ఉత్త అబ్బాయిల మాత్రమే
ఉ స్కూల్ క్రష్
అలా ఏం లేవండి మాకి
అంటే చెప్తారు కదా ప్రతి ఒక్కరికి వాళ్ళ స్కూల్లో ఒక క్రష్ ఉంటారు అని
ఉ అవును అట్లా క్రష్ అని చెప్పలేం ని అమృత అని అమ్మాయి ఉంటాండ చూడడానినికి అయితే హీరోయిన్ ఎన్ మాత్ ఉంటండి కానీ మంచిగా కనిపిస్తండి
ఆహా
కానీ చూడ్డానినికి అయితే బళ్ళీ మంచిగా అనిపిస్తుండ కానీ మా మాట్లాడితే మాత్రం మొత్త ఇప్పుడు మాట్లాడనండి నేను ఎందుకంటే ఆ ఆ ఆమెకి మాట్లాడేదే రాదు ఎలా పడితే అలా మాట్లాడుతుది అట్ట అవుతార అని నోట్ చూసుకోద్దు మాట్లాడుతుది అట్లా
ఆహా ఏమంతా హట్ చేసేసిందా పాపం
ఆ అట్లా ఏం లేదు మంచిదేలండి ఊరికే అన్నా ఇవన్నీ ఇంకా ఆ మంచిగా గేమ్స్ పీరియడ్ వచ్చినప్పుడు గేమ్స్ ఆడుకుంటా అంటే మీ చిన్నప్పుడు
ఏ గేమ్ అంటే ఇష్టం
నాకి వాలిబాల్ అంటే అంటే ఇష్టం క్రికెట్ అంటే ఇష్టం ఆ ఇంకా చాలా వట్కి ఆ ఇంకా ఊళ్లో ఆడే గేమ్స్ ఉంటాయి కదా
ఉహు ఆ అవునవును నేను కూడా ఆడేదాంటి.
ఉమ్
ఉమ్, ప్చ్ రెండు బాట్ టిల్ని ఇంకా గెలిచిపెట్టింది నేను మా ఇంట్లో మా మా అవ్వ అన్ని అమ్మేసుకోయింది. డబ్బుల్కి చిన్నపిల్లలు వస్తే ఇంటికి అడి అడికిచ్చేస్తాండే.
అవునవునులే, ఏమ అట్లా మి అవకి ఇష్టం లేదా నువ్వు గేమ్ అట్లా ఆడడం?
ఆ అంటే అంత మగ పిల్లలు అట్లా ఆడతావు నువ్వు, అట్లా ఇట్లా అని చెప్పి తిట్టి తిట్టి అవన్నీ నేను నేను తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టి మా అవ్వని పడేసేది అట్లా చేస్తా ఉండె ఆ గేమ్స్ లో కూడా మగ పిల్లలు ఆడ్ మగ పిల్లలు ఆట్లనే ఉంటాయా?
ఆ ఉంటాయి కదా ఇప్పుడు, క్రికెట్ ఇప్పుడు క్రికెట్ ఉంది, ఇప్పుడు క్రికెట్ ఉంది. ఆ ఆడోలు మొగోలు కలిసి ఆడలేం కదా గేమ్, స్పోర్ట్
కానీ ఆడపిల్లలు కూడా ఆడతాన్నారు కదా.
అవును ఆడవ పిల్లలు ఆడతన్నారు. రు ఇది ఎలా ఉత్త ఆడుడు పల్లలు మాత్రమే ఉం టరు జట్టు మొత్తము, ఆడుతారు ఆలె ఇట్లా అడ పిల్లలు మగ పిల్లలు కలిసి ఆడడం మంచిది కాదు కదా.
ఎందుకు అనిపించదు, అదేం ఏం పెద్ద ఇదా?
ఆ
వాళ్ళకైనా ఒకటె రూల్ సే వీళ్ళకైనా ఒకటే రూల్స్. స
ఆ ఎలా రూల్స్ అయితాయి ఇప్పుడు క్రికెట్ చూసుకోండి, మాదు ఆ బాయ్స్ జట్టుకయితే అబ్బాయిల జట్టుకి అయితే, బౌండరీలు పెద్దగా ఉంటాయి డెబ్బై ఎనభై మీటర్లు ఉంటాయి బౌండరీలు, అదే అబ్బాయిలకి వచ్చే వ వచ్చేప్పటికి ఆర యాభై మీటర్లు నలభై మీటర్లు ఉంటయి.
అట్లన్ని ఓవర్ కి అమ్మాయిలు కదాని చెప్పి ఎనిమిది బాల్లు బబ్బాయిరు కదా అని చెప్పి నాలుగు బాల్ ఏమేరు కదా?
ఆ అవును అందుకనే కదా మీవ్వ కూడా దానికనే భయపడిండేది, అబ్బాయిలు కొంచెం గట్టి గండి టారు వాళ్ళ ఏమో ఇట్లా పొరపాటున దొబ్బినా కూడా, మీకు ఆ అమ్మాయిలు గట్టి మీకు తగులుతాయి. ఇంకో ఏమో తగలచ్చు చెప్పలేం. అలాగ చిన్న చిన్న గొడవలు కావచ్చు ఆ ఇట్లా క్రికెట్ లోనే ఇప్పుడు గొడవలు అయిత ఉంటాయి అబ్బాయిల అబ్బాయిలకి ఎంతగా అయితే మనం చూస్తాము ఆ బోలర్గా ఫాస్ట్గా బాల్ేయడము అలా కావాల్స్ కల్లా ఇలా లెగ్స్ కేయడము అట్లాంటాయి అలాగే గోళలతో కూడా ఏమైనా కొట్టొచ్చు చెప్పలేము ఎప్పురి పారన తగిలింది అంటారు అవి ఇంకా రక్తం వస్తుంది తగులు తె
ఉమ్ అదేమో మరి రీజన్స్ తెలియదు గానీ నాకి మలీ నా పంపిీసాని లేదు మావా ఒక నాకి కొంచం ఒక ఒక నేను సిక్స్త్ సెవెన్త్ అట్లా వచ్చే వరకు ఒకడు బా ఆడ్ తానిన్న మళ్ళీ మానిపించేసింది మావ ఇంకా
హమ్
ఇంక అప్పటి నుంచి ఆ వాడతా అనిం లేదు
మరి నీకు బాధ నీకు ఎట్లా మానిపించింద దానికి బాధ కాలేదా
ప్పటి నుంచి ఇంకా మేయిన్ అది కాకుండా మా ఫ్రెండ్స్ కూడా రాడం మానేసినార అనమాట
హమ్
వాలీ అమ్మా ఎవరన్న మా ఇం దగ్గర వచ్చి ఆడుకోవాల మా అవ నాన్నీ పంపిదు
ఉ మంచి పని జరిగింది అలా అయి
హే
మంచి చాలా మంచి పని జరిగింది అలా అయి తే అని మి మేము అనుకుంటాంట అదే
అ ఆ మవలాంటొలే చాలా మంది ఉన్నారని
ఆ నిజమైన మాట అది నిజ నిజమైన మాట మి మవ మీమ్వలాంటి వాళ్ళు ఉండడం ఈ సమాజంలో చనా మంచిది.
ఉమ్ మీరింగ్ ఇవ తండ్రి
ఉ ఏమో ఇంకా డింగ్ డాంగ్ బెల్ ఆడుతాంట మీ ఆ కోతికోమ్మచ్చ ఆడతాండి మీ
ఆ అది అది నేను కూడా అడినా.
ఉమ్
మేము ఇంకా ఒక ఆట ఆడుతాటిమి. అంటే ఏదో మన్ను తీసుకొని అదంతా కుప్పలు పోసి దాని మళ్ళీ ఇంకొకరు కనిపెట్టి
ఆ
అదేమో ఆట
మళ్ళా మళ్ళా అచ్చంద అచ్చంద్ర లాట కూడా ఆడతాండిమీ
ఆ అది అమ్మాయిలాట కదా మరి నువు
అబ్బాయిలుతో ఆడతాండి మేము అమ్మాయిలుతో ఆడలేదు.
ఓ ఓకే ఓకే అయితే ఫుల్ చైల్డ్ హుడ్ మొత్తం ఫుల్ ఎంజాయ్ ఎంజాయ.
ఆ చానా చానా ఎంజాయ్ చేసాను నాకు అందుకే చైల్డ్ హుడ్ అంటేనే ఇష్టం. రబ
ఉమ్ మంచిగా షేర్ చేసుకున్నాం ఈ రోజు మంచిగా ఆహ అన్పిచ్ మరి అయితే ఉ నిన్నన ఇంకా
ఆ సరేనండి బాయ్.
ఉహూ
ధన్యవాదాలు. కుహు